హలో మేడం హాయ్ అండీ
హాయ్ అండి
బాగున్నా మేడం మీరు బాగున్న మీరు బాగున్నారా మేడం
ఆ బాగున్నా మేడం బాగున్నారా మీరు
ఏం చేస్తున్నారు మేడం
ఏం లేదు మేడం టీవీ చూస్త న్నా మీరేం చేస్తున్నారు
మేడం వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది మేడం మీకు వినిపించట్లే
ఆ వినిపిస్తుంది మేడం
హూ..
షాపింగ్ పోయి వచ్చిన మేడం పిల్లల్ని తీసుకొని
అర్థం కావట్లే షాపింగ్కి వెళ్ళొచ్చారా అవునా ఏ షాపింగ్ చేసారు మేడం
నచ్చినవి వేసుకొని చూసా సారీస్ అవి చూసేసిన ఇంకా తీసుకోలేదు
చూసొచ్చారా
ఆ మేస్తే సారీస్ అండి
ఆహా శారీస్ డ్రెసెస్ చూసి అచ్చార
ఆ ఒక ఒక టాప్ సర్వీస్ టాప్, లెగ్గిన్ అట్లా చూయి అవి తీసుకున్నాం ఇంకా సారీస్ చది అయితే సేమ్ మన నాకు దగ్గర్లో ఉన్న సిటీలో కూడా దొరుకుతాయి అట్లనే ఉన్నాయి
ఆహా
ఎంత దూరం నుంచి వచ్చిండ్రు గద అనేసి
ఆహ
ఏమనిపిస్తలేదు చాయ్ తాగితే కొత్త మోడల్స్ బాగా ఏమని
మీరొక్కరె ఎళ్ళారా మేడం
నేను మా సిస్టరు మా మమ్మీ వెళ్ళినం
ఆ
ఆ
ఎందుకొచ్చ తీస్కోడానికెళ్ళారా జస్ట్ చూడానికి
జె జెస్ట్ చూడ్డానికే వెళ్లినా కాకపోతే టాప్స్ ఒక టాప్ లెగ్గిన్, చున్ని అయితే తీసుకున్నా నార్మల్ గా ఒక డ్రెస్ అయితే తీసుకున్న ఊరికే వెళ్ళి అవి తీసుకున్నా అంతే చున్నీలు బాగున్నాయి మేడం అసలు సూపర్ ఉన్నాయి అయితే
అవునా కాస్ట్ ఎంత ఉంది మేడం చున్నీ
టూ హండ్రెడ్ ఉంది వన్ ఫిఫ్టీ హండ్రెడ్ ఉంది
ఆ మ్యాక్సిమమ్ ఇ అంతే కదా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ
మీడియం వన్ ఫిఫ్టీ బానే ఉన్నాయి క్వాలిటీ బావున్నాయ్ అసలు సూపర్ ఉన్నాయ్ చున్నీలు చూస్ చూస్తుంటే అవి తీసుకోవాలనిపిస్తుంది మ్యాచింగ్ ఏం లేవు అని అని ఆలోచించాల్సి వచ్చింది
ఆహా
చాలా బావున్నాయి చున్నీలయితే చున్నీల కోసమే తీసు కొన్ టాప్ ఐతే ఒకటి చాలా బావున్నాయి చున్నీలు ఇంకా టాప్స్ త్రీ ఫిఫ్టీ టాప్స్ అట్ల బాగున్నాయి మేడం
ఆ రే ఫస్ట్ ఫస్ట్ ప్రైజే త్రీ ఫిఫ్టీ ఆ మేడం స్టార్టింగ్ ప్రైజే
ఆ స్టార్టింగ్ ప్రైస్ చాలానే ఉన్నాయి వన్ ఫిఫ్టీ వన్ వన్ ఫిఫ్టీ నుంచే ఉన్నాయి టాప్స్ అన్ ఉమ్ వన్ ఫిఫ్టీ అంటే డైలీ వేర్ లాగున్నాయి టూ ఫిఫ్టీ కొంచెం బట్ టే ఉన్నాయి నేను టూ ఫిఫ్టీ లో తీసుకున్నా ఒక టాప్
మ్మ్ హూ
భలే ఉన్నాయి త్రీ ఫిఫ్ పూబోత్ మంచివున్నాయి ఇంకా క్వాలిటీవి బావున్ ఆ త్రీ పీసెస్ ఏమో మన దగ్గరలో అయితే లెవెన్ హండ్రెడ్ అట్లా చెప్పిర్రు అయితే ద అవ్వి ఇక్కడ సెవెనే సెవెన్ ఫిఫ్ టీ అని ఫిక్సుడు పెట్టేసిరన్నట్టు
ఆహా త్రీ పీసెస్ సెవెన్ ఫిఫ్టీ ఆ
ఆ త్రీ పీస్ సెట్ ఉంటది కదా మేడం ఆ త్రీ పీ సెట్టు అంటే నార్మల్గై తు మా దగ్గరలో ఉన్న దగ్గర మేముండే దగ్గరలో అయితే నైన్ హండ్రెడ్ కంపల్సరీ తగ్ నైన్ హండ్రెడ్ కి కి తక్కువ ఇవ్వరు టువల్ హండ్రెడ్ టూ థౌసండ్ అట్ల చె ప్పేసి అంతకంటే తక్కువియ్యరు కాదు ఇక్కడైతే సెవన్ ఫిఫ్టీకి డైరెక్ట్ ఫిక్స్ పెట్టేసిరి ఇంక ఏట్ ఆ త్రి సెవెన్ పిప్టి ఏది తీసుకున్నా సెవన్ ఫిఫ్టీ అనేసి పెట్టేసిండ్రు మొత్తం బీస్ వరకు పెళ్ళి గద ముందు నెక్ దగ్గర బీడ్ చ్ వర్క్ మ్మ్ త్రీ పీస్ సెట్ గ్రాండ్ ఉంటాయి కదా మేడం అట్లాంటివి కూడా సెవెన్ పిఫ్టీ తిన్నాం నే అన్నట్టు
ఆ త్రీ సెట్స్
హా అంటే టీ షర్ట్స్ కాదు మేడం త్రీ పిస్ సెట్
ఆహా త్రీ పీసెస్ ఓకే ఓకే స్వారీ
త్రీ పీస్ అంటే ఇవి మ్మ్ మయిట్న ఉన్నది సడనగా టాప్ గానీ హెవీ వర్క్ వచ్చి ఉంటది కదా అ అది సెవెన్ ఫిఫ్టీ ఉందియి చీ బావున్నాయి ఫుల్వేరీ ఆ స్టార్టింగ్ అని ఏం లేదు మొత్తం అవి మొత్తం
స అంటే సారీ టోటల్ త్రీ త్రీ పీసెస్ కదా త్రీ పిస్స్ట్ ఆ త్రీ పీసెస్ డ్రెస్సెసే కదా అంటే ప్యాంట్ చున్ని టాపు
వే ఇంకా సెవెన్ ఫిఫ్టీ ఉన్నాయి మొత్తం ఏ డ్రెస్ తీసుకోండి సెవెన్ ఫిఫ్టీ ఏ త్రెడ్ వర్క్ అయినా బీడ్స్ వర్క్ అయినా అట్లా ఏం ఏ మోడల్నైనా ఆ మ్మ్ అన్ని మోడల్స్ బాగున్నాయి అవి ఒక తౌసండ్ రూపీస్ పడుత తినార్మల్ అయితే మన దగ్గర్లో కాబోతే తీసుకెలలేదు చూడ్డానికి వెళ్ళినం
ఓకే ఓకే అవునా
బో అంటే డిన్నర్ ఇంకా ప్రిపేర్ చేసిరు మేడం ఇంకా ఏం లేదు
మ్ హు
చేయించ
అంటే పెద్ద షాపింగ్ మాల్ ఏనా చిన్నదా మేడం
చిన్నది పెద్దది అని తెల్వదు మేడం అంటే ఒక ఇప్పుడు కొత్తగా పడ్డదిషాపు దాంట్లోకి వెళ్తే ఇ ఇవి ఉన్నాయి అన్నట్టు ఒకటి షాప్కు వెళ్ళినాం చైయిన్స్ వాళ్ళవి ఉంటాయి కదా
ఆ జూలరీస్
దాంట్లో జ్యువలరీ ఉన్నాయి అన్ని వున్నాయి దాంట్లో
ఆహా అన్ని ఐటెమ్స్ ఉన్నాయా లేడీస్ కి సంబంధించిన టోటల్గా ఉన్నాయ్
అ త్రీ పీస్ నార్మల్ గా మన సెట్స్ ఉంటాయి కదా చైన్స్ త్రీ సెట్స్ ఉంటాయి కదా ఇట్లా రెండు చైన్స్ లాంగ్ ఒకటి షార్ట్ ఒక పాపిడి బిల్లా ఇట్లా ఆహ ఇయర్ రింగ్స్ కూడ ఇవన్నీ కలిపి ఉన్నాయి ఉన్నయ్ మేడం
హుమ్మ్
అవే ఇప్పుడు హండ్రెడ్ ఇయర్లు చెప్తుండు
ఫై హండ్రెడు
టువల్ టువల్ హండ్రెడ్ అట్లా ఉన్నాయ్ మేడమ్
ఆహా ట్టువెల్ హండ్రెడ్ ఆ
ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ సెట్ ఉంటాయి గదా అవి హోల్సేల్ కి ఇస్తుంది టువెల్ హండ్రెడ్ కి
ఓకే అంటే బానే కాస్ట్ కూడా తక్కువనే ఉంది
కాస్ట్ అయితే తక్కువనే అనిపించింది అవి ఉన్న వాటికి వాళ్ళు చెప్పిన కాస్ట్ కు అయితే తక్కువ్ కొనే అనిపించింది అయితే మేమైతే ఒకటి తీసుకున్నాం అన్నట్టు మా సిస్టర్కి మా మమ్మీకి నక్ అట్లా అయితే ఎవరేనా కూర్చునేసి ఉమ్ తీసుకున్నాం బాగున్నాయి అని ఇంకా దాంట్లో పంచ లోహం తెచ్చు కూడాడ ఉన్నాయి వేరే
పంచలోహ స అవి పంచలోహం ఈస్త
పాస్ అయిపోతావ్ లే అవును
ఉమ్ ఇక పంచలోహం అంటే కొంచెం అది కూడా ఎక్కువనే కదా ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు కాబట్టి
కాని
అంటే నార్మల్ గా బయట ఉన్న దానికంటే అక్కడ తక్కువనే ఉండొ మాక్సిమం ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఒక టూ హండ్రడ్ త్రీ హండ్రెడ్
ఆ ఓపెనర్ ఆ హండ్రెడ్ వరకు అయితే కొ కొంచం బెటర్ ఏ మా మమ్మీకి తెలిసిన వాళ్ళు అనేసి పోయినాము ఇంక ఒక హండ్రెడ్ మాకు ఇంకా అందరికి ఇ కన్నడ్ పక్కననేయి
తక్కువనే ఇస్తా ఆ
పంచలోహం వయితే ఫ ఫుల్లు చేలాయితే త పులు తీసుకుంటున్నారు వెంట వెంటనే
ఆ
పంటలో బ్రాంగూస్ కూడా ఉంటాయి మేడ చాలా బాగున్నాయి ఆ
మీరు ఇంతకు ముందుకు తీసుకున్నారా మేడం ఎప్పుడైనా ఎప్పుడైనా యూజ్ చేసారుా అట్లా
చేయలేదు ఎప్పుడు యూజ్ చేయలేదు అయితే మా మమ్మీ చెప్పింది పంచలోహం ఇ కూడా ఉంటాయి అంటే స్పెషల్గా హాబీ చూడ్డానినికి వెళ్ళినాం ఈ డెసర్ షాప్ అయిపోయినాక ఇంటికి వచ్చాక మళ్ళీ మా మమ్మీ అన్నవి పంచలోహం ఏమింటా అని అంటే మళ్ళీ వెళ్ళినం చాలా దూరం ఉంటది మేడం మేము ఉండేదానికి షాపింగ్ కి కానీ మళ్ళీ మాలి వెళ్లి నా అన్నంటటు శా
అవునమ్ హు సిటీలో కొంచెం తిరగాలంటే, ఇబ్బంది కదా మేడం ఎట్లా మరి వే కిల్స్ ఏమైనా బుక్ చేసుకోవడం అట్లా అట్లా చేసారా లేకపో
లెద్ మేడం నడుచకుంటనే వెళ్ళిన
ఓకే ఓకే
ఇే దగ్గర దగ్గర అ కొంచెం దగ్గరలో ఉన్నా కూడా బుక్ అ చేసుకుంటే ఎక్కువనే ఉంటది ఇంకా
అవును అదే మాయాక్సిమం సిటీలో అందరు అవే యూజ్ చేస్తారు కదా
అ బైక్స్ లేదంటే నడవడమే మేమి ఇంకా
ఆ
అ
ఉమ్ దూ నేను వాళ్ల దగ్గరికి ఇంకా మేడం ఏంటి స్పెషల్ ఈరోజు మరి
బా స్పెషల్ అయింది మేడం చాటర్డే ఇంట్ ఎవరు ఏ తిన్నారు అ బెండకాయ్ కర్రీ చపాతీ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు నైట్ తిన్నారా
ఆ
మేడ నిల్ అయితుంద
ఆ మేడం
అర్ధం కావట్లే
న అయిపోయిందా మేడమ్
డిన్నరా లేదు లేదు ఇంకా కవాలేదు మేడం అంటే పిల్లలు తిన్నరు నేం తిన్లేదు ఇంకా నవ ఇవళ ఏంటి మావడికే పుల్హొర వేస అన్ మ అ నేన్ గూడా సటర్డే ఎం ఆ మొన్న అన్ టే ఉగాదికి పచ్చడి చేయడం కోసం అని తీసుకొచ్చినా మేడం తీసుకొస్తే అందులో ఒక టూ ఉంచేసి మ్యాంగోసు అవి ఈ రోజు పులిహోర చేసాను
ఊ టది మేడం
మావ్ కా ఆ మావిడికాయ పులిహోర బావుంటది లేమన్ పులిహోర కంటే నెక్స్
మ్ అ బాగుంటాది మన్న మా ఉగాది రోజు కూడా మా ఇప్పుడు వచ్చింది. చాలా బాగుంది అసలు మామిడికాయ ప్ ఉలవలు అంటే నె సరి బాగుంటది
బాగుంటాది అవును
ఆ వీళ్ళుకూడా మంచిగ తింటారు మెత్తగయింది వేరేది ఇ వీళ్ళాయనవచ్చాడు.
అందుకే పాస్ట్ తినేస్సురి ఈ రోజు. పిల్లలు గూడా ఇష్టంగా ఉంది గాబటికి ఫాస్టుగా తినేసిర్రు ఆ మేడ
ప్పుడు ఈ టైం లో ఏసిర్రా
ఆ ఇప్పుడే చేసాను మేడం ప్చ్ అంటే మార్నింగే ఎక్ యాక్చువల్ గా చెప్పాలంటే మార్నింగ్ ఇక ఎర్లీగా లేచి పనికి వెళ్ళిపోయిండు. ఏం చేయలేదు అమ్ పత్ పచ్చడి వేసుకొని తిన్నాం పిల్లలకి ఎస్టర్ డే పచ్చడి పెడితే మటన్ పచ్చడి పెడితే అది కొంచెం ఉంటే తిన్నారు పిల్లలు. ద ఇప్పుడు య మళ్ళీ ప్ వేడిగ రైస్ వండి పులిహోర చేసాను మేడం.
అయినా
ఓకే మేడమ్ మరి హలో హలో అ ఓకే మేడమ్ థ్యాంక్ యూ.